మ్ మ్ ఏం లేదు ఇగో ఎస్పి అరువినా మనం
డి ఎస్ స్పి హా ఫస్టు ది చూసిన చిన్న చిన్నయి చూసిన ఫస్ట్ది
మ్ నేను వేసేది నా ఫస్ట్ గాని డి ఎస్ పి ఉందామని ఈసీ గానే ఉందా చూస్తామా డి ఎస్ పి డి ఎస్ పి అస్సలు ముట్టుకోము హే రేపు కాదు
అదికూడా
సరే పా పేడుతారేమో ఏసీ ఏ సగం సగం పెట్టాలి వాలు అట్ల అయితే కొంచెం తొందరగా అయిపోతది
అవును మ్
అన్నీ ఎయిటీ పైనా ఒక ట్వంటీ కూడా వెయ్యలే ఫస్ట్ ది ఎందది జెనరేషన్ హా గంట అట్లా ఓపెన్ చెయాలి ఎం ఫైల్ టైప్ ద ప్రోగ్రామ్ సేవ్ హా అంతే హే మనం ఇప్పటిదాకా చెప్పుకుందాం కాల్వ ఆపరేటర్స్ రిక్వైర్డ్ మనం ఉందా గెట్ దా నెంబర్ ఆఫ్ సామ్ జెనరేట్ ద యూనిట్ స్టెపు యూనిటీ పల్స యూసింగ్ ఒన్ జీరో మ్యాట్రిక్స్ ఆ ఆపరెట్ అసలు ఆపరేటర్స్ అంటారా సాఫ్ట్వేర్ రిక్వైర్డ్ అని రాయాలి
మ్
మనం మనం కూడా అట్లనే రాసినం తెలివి లేకుండా అదే ఆ మేడం అయితేనా రేవతి మేడం అయితేనా
ఆ అవును
అమ్మ తిట్టి తిట్టి బెట్టేది ఏం యూస్ చేస్తున్నావ్ ఆపరేటర్స్ యూస్ చేసినావ నన్ను యూస్ వలా అంటది అమ్మ మ్ హు అసల అట్ల రాయదు ఆపరేటర్స్ రిక్వైర్డ్ హే రాయదు మొత్తం ఇవ్వే రాయాలి
ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు
ఏంటి
గెట్ ద నెంబర్ ఆఫ్ ద స్యాంపుల్
అది రాయవద్దు ఆ హ ఇది రాయవద్దు ఆ
ఏం రాయాలె మరి
సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రిక్వైర్డ్ అని రాసి మాట్ ల్యాబ్ సాఫ్ట్వేర్ రిక్వైర్డ్ విత్ పర్సనల్ కంప్యూటర్
ఆ ఓకే
మొత్త రాయాలి ఆ ఆపరేటర్ది రాయలండి ఏం ఆపరేటర్స్స్తున్నాం మనం ఏమైనా హార్డ్వేర్ చేస్తున్నామా షా వేరే కదా ఉ అదే కదా బా అట్ల
హు ఇగో ఫస్ట్ చిన్నగా ఉంది మంచిగా
అవును ఫస్ట్ చిన్న ఉంది మళ్ళీ ఇది మనం అప్పుడు బిఎస్ ల్యాబ్ ఉంది కదా మనకి అట్లా కొంచెం ఐడియా ఉంది కదా ఆంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ టైము
ఆ
ఆంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ టైము అంతే కదా
ఆంప్లిట్యూడ్ ఫ్రీక్వన్సీ టాయి మళ్ళీ ఎస్ అట ఎస్ ఈక్వల్స్ టు
అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఏమి కాదు
డివిడుంటు సైను
అ ఈ సబ్ప్లాట్ సబ్ప్లాట్ సేమ్ కానీ ఎన్నిసార్లు పెట్టాలి అనేది చూ గుంట పెట్ క్లాట్ తీ కామా వస్త ప్లా అయితే ప్లాట్ అని ఎందుకు అంటామ అంటే కంటిన్యూస్ సిగ్నల్ని ప్లాట్ అంటాము స్టెమ్ ఫన్ ఉంది కదా అది డిస్క్రీట్ ఫామ్ అన్నమాట
ఓహో
ప్లాట్ అంటే కంటిన్యూస్ ఫామ్ స్టెమ్ అంటే స్క్రీట్ అట్లా అందు టే ప్లాట్ స్టెమ్ అని యూస్ చేస్తాం ఉ సప్లట్ టూ కామా వన్ కామా వన్ ఏమో కంటిన్యూసే సప్లట్ టూ కామా వన్ కామ తూ కేమో డిస్క్రీట్ అట్ట నెక్స్ట్ డిఎఫ్టి అండ్ ఐడిఎఫ్టి అంట ఇది ఎందుకు వచ్చింద కూడా నాకు తెలిదు
లో ఉంది
అదు ఆపరేటర్స్ రిక్వల్ ఎందుకు గిది రాస్తారు చెప్పు థియరి అది
ఉ ఏమో నాకు ఆ థియరీ ఆమో
బేసిక్ ఈక్వేషన్ టు ఫైండ్ ద డిఎఫ్టి అండ్ ఐడిఎఫ్టిటీ ఆఫీస్ ఈక్వన్స్ క్యాన్ బి రి ప్రసెంటడ్ ఎస్ అని రాయాలి
థియరే ఆవును అది
ఉ అది థియరీ ఆపరేటర్ రక్వ ఇల రాసిండ్రు
హు మనం ఎట్లుందో అట్లా రాసుకున్నాం మంచిగా
లేదు ఫస్ట్ ఉ ప్రోగ్రాం ఆ అట్లా రాయొద్దు నిన్ను ఎవరన్నా చెక్ చేసినాను గలీజ్గా ఉంటది
నా
మళ్ళ మన సిస్ జూనియర్స్ కూడా అట్టనే రాత్తరు ఉ అంతే ఎవరు కాపీ చేసిర మొత్తం అట్లా ఉన్నన్నట్టు మ క మాకి రాసి పడేసిరు ఇవన్నీ ఏంది ఇంత పెద్దగా ఉంది
ఇది పెద్దగా ఉంది బాగా సెకండీ ది
సెకండ్ థర్డ్ పెద్దగ ఉంది ఫైవ్ అమ్మో సిక్స్ కూడా
థార్ట్ చిన్నగానే ఉంది కదా
ఆ ఉంది కొంచం కొంచెం చిన్న ఉంది ఆల్ గారి దం మా టింకా వామ్మో ఏంది ఇవన్నీ వస్తదా ఈరోోజు ఇవన్నీ
ఏడైతే కావు
అయ్యా
గంతే వచ్చింది రాశేయ్ వచ్చింది రాశేసి వత్తకి అంతే ఎన్ని నేసుకుందాం చెప్పు అలా వచ్చిందే రాత
ఒక్కటే రాయిస్తుంది మరి ఎంది ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి ఒడు
ఏ ఇది ఇగో థాడ్ ది ఒకడ్ చిన్నగా ఉంది ఇంకా ఫిఫ్త్ ది
ఫస్ట్ ది ఫస్ట్ది ఎట్లయినా నేర్చుకుంటాం
ఆ
నెక్స్ట్ థర్డ్ ది
ఉ
నెక్స్ట్ ఇంక ఫోర్త్ ది ఉందా
అంటే కొంచ పెద్ద అంటే ప్లాట్స్ ఎక్కువ ఉన్నాయి
ఉ
ఫిఫ్త్ ది చిన్నగా ఉంది
ఫిఫ్త్ ఇక ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్
అ
ఇంకే మేమ్
సిక్స్ పెద్దగుంది సెవెంత్ ది పెద్దగానే ఉంది
బ
ఎయిత్ది ఆ ఎయిత్ది చిన్నగా ఉంది
బా ఎయిత్ చిన్నా దెబ్బా ఇంత చిన్నాల బా అే నైన్తిది కూడ చిన్ననే ఉంది
చిన్నగానె ఉంట
ఆ నైన్త్ చిన్నగానే ఉంది టెన్త్ కూడ చిన్నగానే ఉంది ఇవి లాస్ట్ దిచిన్నగానే ఉన్నాయి
కానీ గుర్తుండాలి ఎట్లా
ఏమో ఆ డయాగ్రామ్స్ ఒకదానికి ఒక టేసె సొస్తా నేనైతే నాకు తెలుసు పక్కా
గుర్తుండవు ఏమాండవు
ఏమో రాసిన నేనూ రికార్డులో ఉన్నదే రాసిన తెలుసా
ఏ రికార్డులు ఉన్నాయి
యా
పాత రికార్డా
ఆ పాత రికార్డె రాసేస్తునా
ఎందుకు నేన్ పెట్నియి రాలే
ఆమె అంత చూసుకునే రాసి అంత టైం లేకుండే కదా
నా రికార్డు తీసు కాదు నా రికార్డ్ తీసు కుప్యో నావు కదా
అయితే అట్లనే చూసుకుంట రాసిన
ఆ తీసుకోపోయినవ్ నాది
అల్లానే రాసింది అ అయితే కావచ్చు అల్లనే రాసిందేమో మరి నాకు గుర్తులే
మ్ అట్లనే చూసుకుంటు రాసినా
అ
అంట స్వస్థలే అసలు
ఆ
ఇంట్రెస్ట్ వస్తులేసా
ఆ ఏ ఏసీ అయినా జ్వరబట్టారు వీటికంటే
ఇప్పుడు దీంట్లో ఏమేమి రావుగా
వన్ త్రీ ఫైవ్
అవును సర స ఆ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ కూడా చిన్న ఉన్నాయి పో వన్ తథ్రీ హలో
ఆ వన్ త్రీ
భయి హై యిట్
మతే నయా ప ఎన్న కావా చోసు ఏ పెద్ద వదిలేద్దా మీ టూ టూ ఫోరు అవన్నీ
ఆ మద్లేద్దా మందే హ
అన్నదిక కలిసిది
అ
హ ఆ ఏ ఇంకెంత పెద్దవి ఎందుకు ఉన్నాయమో ఏమైంది ఇంత ఇంత పెద్దగా ఎన్నుకున్నాయా
ఆ నస్తుదు
ఆ
ఇచ్చ మ
ఇప్పుడు డిఎస్పి ఇవి కొన్ని అడుగుదాం నేను ఫస్ట్ జిసీ అగుతా ఏసీ ఎట్ల నైనాయ అదు వచ్చు కద రాత్రక అ ఇప్పు డిఎస్ అ ఒక
హ
ఒక సెవెన్ వరకి డిఎస్పి అవుతాం తర్వాత ఏసి అత ఏసి నేను ఫోర్ హెచ్ ఫస్ వర్కి జన్నా ఫోర్త్ అ జ ఇకా ఫోర్త్ తర్వాత్ నుంచి చూడాలి అవా ఏమ చూసుకుందాం ఇలా పొద్దున్న చూసుకుందాం ఎప్పుడంటే ఇవ్వే అవుతలేవు
ఆ
కాల
అవును
అ
అ
సారతే మాల
ఆ సరే
ఆ
బాయ్